ఆ బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మార్నింగ్నుండి ఏం చేస్తున్నారు
ఎం లేదండి మీరేం చేస్తున్నారు
ప్రజెంట్ అయితే ఇంట్లోనే కాలీ అండి
ఉమా తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
తిన్నామండి ఏం చేశారు కర్రీ
కర్రీ ఈరోజు ఇబ్బుడువంకాయ చేశానండి
ఉ హ్మ్మ్
మీరు
మేము ఈరోజు దొండకాయ చేసానండి వెళ్లారండి పెద్ద బాబు స్కూల్కి వెళ్ళారు చిన్న బాబు నాతోటే ఉంటాడు
అవునండి ఏం చేస్తున్నారు ఇంకా ఇంట్లోనేనా ఎటన్నా వెళ్తారా
లేదండి ఇంట్లోనే బాబు చిన్నగా ఉన్నాడు కదా ఇంట్లోనే ఉంటామండి మేము ఉ మీర ఏరనా వెళ్తారా ఇంట్లోనైనా మీరు
మేము కూడా ఇంట్లోనే అండి పాప స్కూల్కి వెళ్ళింది ఇంట్లోనే ఉంటాం
ఉ ఉహు
ఇంకేం చేస్తారండి టీవీ చూస్తారా
చూస్తామండి మీరు చూస్తారా మూవీస్
ఆ చూస్తామండి ఎక్కువ ఏ మూవీస్ చూస్తారు మీరు
మేము కామెడీ మూవీస్ చూస్తాను హర్రర్ మూవీస్ ఎక్కువగా చూస్తానండి మీరు
ఆ నేను కూడా అంతే అండి
అ హ
అందులో ఎ మూవి ఇష్టమండి
ఎక్కువనైతే హరర్ మూవీస్ బాగా చూస్తా కాబట్టి వాటికే ఎక్కువ ఇష్టం
టీవీలో చూస్తారా మొబైలో చూస్తారా ఎక్కువ
ఎక్కువ అంటే మొబైల్లోనే చూస్తాను టీవీలో తక్కువ
టీవిల తక్కు మొబైల్స్లో హం ఎ అ ఎట్లా చూస్తారండి టీవీ ఫోన్ లో
ఫోన్ లో అప్పుడైతే హాయిబోమ్మ బాగా చూసేది
ఊ ఓకే అండి ఇప్పుడు అది బ్యాన్ చేశారు కదా
ఇప్పు మామూలుగా
బ్లాంక్
ఉ హలొ
హ్మ్ ఇంకా అవి పిస్తుదండి వినిపిస్తుంది మేము మామూలుగా టీవీలనే చూ త్ మేము మోతుకులో ఉంటాం
ఉహు ఓకే ఓకే
హ్మ్మ్
టీవీలో చూస్తారా మీరు ఫోన్లో చూస్తారా
ఆ టీవీలే చూస్తామండి టీవీలో ఫోన్ అప్పుడు ఫోన్ లో యూస్ ఐబొమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు ఐబొమ్మ లేదు గాదా అండి మాములుగా ఇగా టీవీకె కనెక్ట్ చేసుకొని చూస్తాం బ్లాంక్
ఇంగ డౌన్లోడ్ చేసిన మూవీస్ గిట్ల చూస్తారేమో మీరు కూడా
అట్నే చూస్తామండి
ఆహా ఎక్కడికన్నా బయటికి వెళ్లారా అండి ఈ మధ్యలో
ఈ మధ్యలో వెళ్ళలేదండి వెళ్ళాలి ప్లాన్ చేసుకుంటున్నాం
ఆహా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు
టెంపుల్స్ కి లేకపోతే ఎదనా టూర్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం.
ఉహు ఎక్కువ ఎక్కడికి వెళ్తారు ఏ టెంపుల్స్?
ఇంగా సిటీలో టెంపుల్స్కి వెళ్తాం అ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కల్సి అట్లా వెళ్తామండి
నేను గుడా అంతేనండి. నేను గుడా అంతేనండి బిమ్లవడ మేళారం
ఉమ్ సమ్మక్క సారక్క జాతరకి
అ దగ్గరన్న టెంపుల్స్ లోకి వెళ్తామండి.
ఉమ్
ఏవన్నా షాపింగ్ చేసారాండి?
ఈ మధ్యలో లేదండి ఈ పండగకి ఈ ఉగాది వస్తుంది గదా చేయాలండి మీరు?
మేము కూడా ఉగాదికి చేయాల అనుకుంటాన్నామండి.
అవును ఎక్కడ చేస్తార్ చేస్తే సిటీయా లేపోతే
ఆ సిటీలోనే చేస్తామండి మా పక్కనే ఉంటది సిటీ అక్కడ చేస్తా
ఉమ్ మనింటయా
ఆ అక్కడ కాసం షాపింగు కాసం షాపింగ్ లో చేస్తామండి బ్రాండెడ్ ఉంటాయి అందులో. చాలా బావుంటది క్లాత్ గూడా అందులోనే
ఉమ్ పండక్కి వెళ్తున్నారా మమ్మీ వాళ్ళ ఇంటికి?
ఆ వెళ్తామండి
ఉమ్ వెళ్ళాల్నా
వెళ్లేేసి వస్తాం బాబుకి వన్ టూ డేస్ హాలిడేస్ ఉంటాయి కదాండి.
అవునండి
ఏళ్ళేసోద్దాం అని అనుకుంటున్నాం.
ఉమ్ పండగ పని స్టార్ట్ అయిందా అండి?
ఉ ఇంకా లేదండి స్టార్ట్ చెయ్యాలి. సండే నుంచి స్టార్ట్ చేస్తాం. మీర్ జెసారా అండి అయిపోయిందా?
లేదండి స్టార్ట్ చేయాలె రేపటి నుండి స్టార్ట్ చేయాలి ఇల్లు చిలుపడం అవన్నీ పిండి వంటకాలు ఉమ్ అ చేయాలి
ఉహు
ఉమ్ ఎ నునప్పలు చేసారు? మేమ గారెలు, సకిన పూసలు చేస్తామండి.
ఆహా మేము చేస్తామండి ఉమ్ లడ్డూలు. ఆ పండగ రోజు మాత్రం ఉగాది పచ్చడి చేస్తాము. బక్షాలు, పూర్ణాలు చేసుకుంటామండి.
ఉమ్ బావుంటయి అవి
ఉ పండేగు ప్రతి ఉగాదికి కంపల్సరీ కదా అవి చేసుకోవడం ఇంటి కరించుకుంటాం మామిడి కణాలు గట్టి
ఉమ్ అవే స్పెషల్ గదా అండి.
ఉమ్ మనకు నూతన సంవత్సరం లెక్క కదండి ఉగాది మనకు
అవునండి
అందుకే ఉగాది మేము చాలా గ్రాండ్గనే చేసుకుంటాం. ఉ
ఉమ్ ఇంట్లనా ఉమ్
ఉగాది పచ్చడి జేస్తారా అండి మీరు?
ఆ చేస్తామండి.
ఉహ్ ఎలా ప్రిపేర్ చేస్తారు?
ఎలా అని చిన్ చింతపండు, మామిడ, మామిడికాయ, మామ్ వేప పువ్వు ఏడ్ రకాల రుచులతో చేస్తామండి
ఇష్టంగా తింటారా అండి మీకు ఇష్టమేనా
ఆ ఇష్టమే అండి చాలా బాగుంటది అది ఆరోగ్యానికి గుడా మంచిది
అవునండి మేము కూడా చాలా ఇష్టంగా తింటాం. పిల్లలు కూడా బావుందని తింటారండి.
ఉమ్ హోలీ ఎంజాయ్ చేశారా అండి?
ఏంటిదండి
హోలీ హోలీ
ఆ హోలీ ఎంజాయ్ చేసామండి బాగానే మేము మా ఆడపడుచులు మా పిల్లలు అంతా బానే ఎంజాయ్ చేసాం మీరు చేసారండి
ఆ చేసామండి మేము కూడా ఇక్కడ కాలనీలు పిల్లలు పెద్దలు అందరం బాగానే చేసాము
ఆహా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఫోటోలు దిగం ఎగ్స్ బాగాలగొట్టుకున్నాం ఆ ఎగ్స్ కూడా కొట్టుకున్నాం
ఉమ్
చాలా సేపే ఆడుకున్నాం ఆ రోజు హోలీ లెవెన్ వరకే ఏమో ఆడుకున్నాం
హ్మ్మ్ హ్మ్
ఇంకా
ఇంకా చెప్పాలడి మీరేం చేస్తున్నారు ఇంకా
ఇంకా ఏం లేదండి బాబు ఎల్కేజీ అండి ఇప్పుడు
ఏళకేజీ అ ఏక్కడ స్కూల్
స్కూలు ఆ మా పక్కన సిటీ లోనే
సిటీ లోలనేనా బస్సు హా
మా మామయ్యగారన్నా మామర్దిగారన్నా దిచేసి వస్తారు తీసుకొని ఒస్తరు డ్రాపింగపికప్ చేసుకుంటార్
ఆ ఉమ్ ఇంకా ఏం చేస్తన్నారు ఏం చెతనారు ఎలవెన్ బస్టాండ్ లోకి ఒచ్చినం ఇప్పుడు భయం ఐతుంది ఇంకాన్ని ఇంకేం చేస్తున్నారు ఇంట్లోనే ఉంటారా మీరు
అ ఇంట్లోనే ఉంటామంది వాతావరణం చూడానికి చాలా ఎండగా ఉంటుంది కదా
ఉమ్ అవునండి
మీకు ఏ సీజన్ అంటే ఇష్టమ అండి వింటర్రా సమ్మర్రా
సమ్మర్ ఎ ఇష్టం
సమ్మరే ఇష్టమ అండి సమ్మర్లో ఎక్కువగా ఏ ఫ్రూప్ట్స్ తీసుకుంటారండి మీరు
వాటర్మీలోన్ అండి వాటర్మీలోన్ తీసుకుంటామండి ఎక్కువగా
పిల్లలు మాత్రం ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని
ఆ ఐస్ క్రీమ్స్ అవి చేస్తాము
ఉమ్
బాగుంటాయి ఆ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడుగు చిన్నోడో బయతేగాని మనం వాటర్మీలోన్ తో ఇంట్లోనే చేయచ్చు ఆ ఈయచ్చు అలానే ఇస్తా అయిపోతే ఇప్పుడు బయట ఐస్ క్రీమ్లు కూడా
అంతా కెమికల్ కలుస్తుది కదండి
ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ జెస్తునాము
దేనికైనా ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసి ఇస్తామండి
ఏమైనా వెళ్తున్న రా అండి టూర్కి ఇట్లా
సమ్మర్ లో అంటే ఇక మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం మమ్మీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలినిషి అనుకుంటున్నా ఉమ్ సమ్మర్ లో అక్కడికి వెళ్తే పిల్లల్ని తీసుకొని జూ పార్క్ కో అక్కడికె తిరగవచ్చు కదా పిల్లల తోటి
ఆ అక్కడ ఉంటాయండి సిటీలో జూపర్క్
ఉ జూ పార్క్ ఇట్లా ఉంటది కదా పిల్లలకు కూడా యానిమల్స్ పని నించి తెలుస్తా ఉంటాయి కదా అదే చూయించోచ్చుగాన్నట్టు టూ సమామానంగా ఉండాలి
అవునండి బావుంటాయి సిటీలో పార్కు అవన్నీ
ఉమ్ ఈవినింగ్ టైమ్ లో కూడా ఏమన్న చిన్న పార్కుకు వెళ్ళొచ్చు.
ఉ వెళ్ళొచ్చు మంచిగా పిల్లలుగా
ఉ ఆడుకుంటారు ఉ ఎంజాయ్ చేయడానికి సిటీలోనే పిల్లలకి ఎక్కువ
ఎక్కువ బావుంటది
ఉమ్ కొందరికి సిటీ ఇష్టం ఆ ఇక్కడున్న పిల్లల్ని అక్కడ వాళ్ళకి ప రిచయం చెయడానికి తీసుకెళ్లాలి అక్కడ ఉన్న పిల్లల్నిమొ ఇక్కడికి తీసుకురావాలి.
ఆ అవునండి అలా బావుంటది ఇగ పిల్లలకి
హ్మ్ అక్కడ కల్చర్ అలవాటు అయితది. ఇక్కడ కల్చర్ అలవాటయితది వాళ్ళకి కూడా తెలిషుంటది.
హ్మ్ అవునండి ఇంకెస్ సీజన్ ఇష్టమండి
ఉమ్ నా కూడా సమ్మరే ఇష్టామండి
హ్మ్
సమ్మరును కొంచెం రెయిన్ సీజన్ కూడా బెటరేలేండి. మ్ రైన్ సీజన్లాస్ ఆస్ రైన్ ఉంటుంది ప్లస్ ఎండలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం అది కూడా కొంచెం మంచిదే అనిపిస్తది.
అవునా
ఉమ్ రెండు సీజన్లు కలిపినట్టు ఉంటది కదండి ఆ సీజన్.
స్వీట్సు, ఫ్రూట్స్ ఏమిఇష్టం అండి మనకైతే
స్వీట్స్ నేను ఎక్కువ కళాకాండ్ తింటానండి.
కలాకాండ ఇంట్ల తయారు చేస్తారా మీరు బయట నుండే తెప్పిచ్
బేకరీల తీసుకున్నా కూడా ఎక్కువ కలకంద తీసుకుంటానని
ఉమ్
మ్ మీరేం తింటారండి ఎక్కువ?
స్వీట్స్ ఆ గులాబ్జామ్
గులాబ్ జామున్ ఇంట ప్రిపేర్ చేసుకుంటారా అండి ఇంట్లోనే మీరు?
ఆ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి బాదుషా, గులాబ్ జామున్ గవ్వలు అవన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి.
ఉహ మేము కూడా కళాకంద గిట ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి పాలు తీసుకొచ్చి
ఉమ్
ఉమ్